హలో
వినేష్
ఆ తిన్నమండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి
తిన్నమండి మేము కూడా మీర్ తి అందరు తిన్నరా అండి ఇంట్లో వాళ్ళు మాది ఈ రోజు బిర్యా అంటే బగార్ రైస్ అండి ఇయాలా
అవునా
పర్షేన్ కర్రీ బగారా రైస్ నాక అన్నం వండడం రాదు గానీ చికెన్ జేయడం వచ్చండి
అవునా చెప్తరా
ఏ లేదండి ఉల్లిగడ్డలు టమాటలు లేకుంనే జేతండి నాకు నాకు అట్లా ఇష్టం ఉండదనమాట ఉల్లిగడ్డలు టమా టలు లేకుండా ఆ అందరూ ఉల్లిగడ్డలు టమాటలు లేతరుగా కనీ నాకు ఇష్టం ఉండదండి అట్లా అయితే నూ ఫస్ట్ పో పోయి మీద పెనం బెట్ ట్టాలి ఆ ఒక గిన్నె వె ట్టి నూనె పోసి చికెన్ ముక్కలన్నీ సన్న వేయించి అల్ల వెట్టి ఎయించాలన్ననమాట ఆ వేగినంక కొంచం మసాలా అల్లం పేస్ట్ అవన్నీ ఏసుకొని కారం లాస్ట్ కి ఏయాలి ఘాట్ ఒస్తది కదా మనం అవునువును అందుకే కారం తర్వాత ఏయ్యాలన్నమా లాస్ట్ లా దించేటప్పుడు కొత్తిమీరెస్కుంటే మస్తు ఉంటదండి
అవునా ఎందుకని ఆయిన్ ఆనియన్స్
ఆనియన్ ఇష్టం ఉండదండి లో వాడం ఎక్కువ అవునా మీరెం జేసుకున్నరండి మరి వంటకాలు ఏమైనా స్పెషల్ చేసిరా ఈరోజు మరి
ఈరోజు పప్పు జేసాను
పప్ప పప్ప అంటే ఏం పప్పు జేషిరండి మీరు కంది పప్పు కందిపప్పు అంటే విత్ ఏమైనా కూరగాయలు యాడ్ జేస్తరా అందులో
టమాటా యాడ్ చేసాను.
అవునా టమాటో పప్పు టమాటో పప్పుూ బాగుంటద అండి
ఆ బాగుంటుంది
ఉ మా అమ్మ నెయ్యి పెట్టుకొని పప్పు తినమంటదండి ఊక కానీ నాకు ఇష్టం ఉండదు పప్పు. అవునా పప్పులా మీకు ఉం
ఇంకా
ఎలా ఉంది పండగ వాతావరణం వాతావరణం మంచిగానే మా ఇంటి దగ్గర సెలబ్రేషన్స్ జరుగుతాయండి ఉగాదికి కూడా పండగలా గట్టి అందరం కలిసి అందరం పండగ చేసుకుంటామ అండి అందరం అందరి దగ్గర మామిడికాయలు అన్ని తెచ్చుకొని ఒక దగ్గర. నే మా అ ఉగాది పచ్చడి చేస్తార అనమాట మా ఇంటికాడ. అవున ఒక నలుగురు ఫ్యామిలీలు కలిసి కొనుకుం ఒక నలుగురు ఫ్యామిలీలు కలిపి పె పెద్ద కుండలో పూ అంటే మొత్తం పూజించి, అట్లా చేస్తాం అన్నమాట అందులో మామిడిప మామిడి ఉగాది పచ్చడా ఉగాది పచ్చడి చేస్తారా మిక్ చేయొచ్చా అండి ఉగాది పచ్చడ
నాకు చేయరాదండి ఎప్పుడు చేయలే
అవునా
మా ఇంట్లో అమ్మ చేస్తది అంటే ఇంగ మా ఇంటికాడ చుట్టుపల వాళ్ళు చే ఆహా
పండగ షాపింగ్ అయిపోయింద
ఎం కొనుక్కోమండి. ఇదెం పెద్ద పండక్క కాదుగదండి, ఏం బట్టలు గొనం దసరాకి, దీపావళికి, సంక్రాంతికి, కొనుక్కుంటాం. మేం బట్టలు. అంటే ఉంటది కానీ బట్ బట్టలు కొనుక్కోమనమాట బట్టలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యం, అక్కడ బట్టలకి. ఆ ఆహా అందరం కల్సి ఉగాది పచ్చడి చేస్ కోవడమే తెల్సు నాకు భక్షాలు తెలుసా అండి మీకు భక్షాలు.
ఆ తెలుసండి
ఎట్ల బొబ్బట్లు అంటారు. నెయ్యి పెట్టుకొని తింటారండి మస్ అవును బెల్లం బెల్లంతో చేస్తారు గదా అది బెల్లము ఇప్పుడు మీరు కందిపప్పొ ఎమో అన్నది సెనగ ఆహా శనగపప్ప అనుకుంటా అండి
ఉ శనగపప్ పేసర్ అ
ఆహా నేను చెయ్యాలే గానీ తిన్నా అండి నేనైతే మా అమ్మ చేతే తింటా చేయడం నాకు రాదు
అవునా ఉ ఇంకేం చేస్తున్నారండి
ఏం లేదండి. మాకు కాలేజ్ లో కాలేజ్ లో వచ్చే నెల ఎగ్జామ్ ఉందండి. ఇయ
అవునా
వాటి గురించి చదువుకోవాలి ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేయాలి ప్రిపేర్ టైమ్ టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి టైమ్ టేబుల్ చేసుకుందామ అంటే అది ఫాలో అయితనో కాదు అని భయం అవుతుందండి నాకు అవునండి నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది రేపటి నుంచి నేను టైమ్ టేబుల్ వేసుకుందాం అనుకుంటున్నా మరి
అవున వేసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి
ఆ మీకు తెలుసా టైమ్ టేబుల్ ఎట్లా వేసుకోవాలిమని అవగాహన ఉందా అండి
అంటే ఇగ ఉంటే మీ వీలును బట్టి మీకు టైం ఉన్నప్పుడు
అవున మాకు నాలుగు సబ్జెక్ట్స్ ఆ ఆ సబ్జెక్ట్స్ ఉన్నాయ అన్నమాట ఇంకా ఆ రటికి ఒక రోజు డివైడ్ చేసుకొని చదువుకోవాలి లేకపోతే రెండు రోజులకి మూడు సబ్జెక్ట్లను అట్లా చదువుకుంటా ఇ ఆ అవునండి ఇ కా మీ ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉంది అండి పండుగ వాతావరణం
ఉ అంత
మీరు అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తారా అండి పండడుగలకి మరి అత్త తల్లిగారింటికి అమ్మగ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అలా
హ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను
అవునా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మస్తు అనిపిస్తుంది కదండి అవునండి అత్తయ్య గారి ఇంటి దగ్గర తల్లిగారూ ఉండే అంత ఫీ గా అత్తగారి ఇంటి దగ్గరా పెళ్లి చేసినం అండి ఆమె గుడ ఇంటికి వస్తే ఫుల్ సన్ చాలానమాట
మ్మ్
హలో ఆ చెప్ప ప్పండి
ఆ చెప్పండి అండి ఇంక ఏం చేస్తున్నారు
ఇంకేముందండి విశేషాలు అనగా మా నాన్నగారిది మా అమ్మగారిది ఇరవై దు సంవత్సరాల పెళ్లి రోజు ఉందండి వచ్చే వారం మీరు తప్పకుండ రండి హ్ మీరు తప్పకుండా రండి నేనే ప్లాన్ చేసిన అండి ఒకటి కేక్ కొందామని ఇంక పూలదండలు ఇంకా వాళ్ళకి ఉంగరాలు కూడా కొనుకుంటున్నా ఉంగరాలు కూడా కొంటా అండి ఇప్పుడే సైజ్ ఇచ్ చేసాచ్చిన గోల్డ్ షాప్ల అ
అవునా గోల్డ్ రేట్ ఎంతుందండి
గోల్డ్ రేటు లక్ష అరవై వేల అంట్ టా అండి కానీ నేను మీకు ఒకట్ చెప్పన్నా అండి ఉంగర్ వాళ్ళు సిల్వర్ వొ టీ గోల్డ్ కలర్ పే కోట్ పెగ్ ఎయ్యొచ్చు తెలుసా అండి మీకు ఊ అవునా ఆ అయితే మేము వెండి ఉంగరాలు కొనుక్కున్నాం వెండి ఉంగరాలే ఆర్డర్ ఇచ్ వచ్చిన ఆ పది వేలన్నడు వాటికి గోల్డ్ కలర్ షైనింగ్ ఎ షైనింగ్ కోసం అట్లా ఎసానన మాట
అవునా రెండిటికి ఇ ప పదివేళ
మ్మ్ పాలిష్ లాగా జేస్ స్తరనమాట వెండి మీదనే గోల్డ్ కోటింగ్ ఎత్తరు
అవునండి అంటే రెండు రింగ్స్ కి పదివేలా
ఆ రెండు రింగ్స్ కి కలిపి పది వేలే అయ్ అంటే ఇప్పుడు ఫుల్ రేట్లు ఉన్నాయి గదాండి రెండు తులాలు గుడ్ రావట్లే హా ఇంక మళ్ళ డిజైన్ చేసినందుకూ పైసలు అనమాట అందుకే పది వేలు తీసుకుంటున్నారు మా ఇంటి దగ్గర
అవునా అండి
షాక్ అయితడండి అసలు ఇంత సర్ప్రైజ్ అసలు ఫుల్ సర్ప్రైజ్ అయితడనమాట వాళ్ళకి తేల్వద్ ఇలా చేస్తున్నా అని అవునా ఆ ఇంట్లో ఇంకా అ ఇంట్లో నే ఇంట్లోనే డెకరేషన్ చేయిస్తా నైట్ ఇగ కేక్ కట్ చేపిస్తా మా చు చుట్టాల అందరినీ పలిషి మా బాబాయిలని మా పిన్నిలను అమ్మమ్మ తాయలను అత్తయ్య మామయ్యలను నానమ్నీ
ఇంత రిలేటివ్స్ అందరు వస్
అంత రిలేటివ్స్ ఒకరే ఉమ్ మీరుగూడ రండి మిమ్మల్నిగా విలుస్తున్నా కదా ఇన్వైట్ చేసున్నా
ఉమ్ తప్పకుండాండి వస్తాము
మీరు నేను ఎలా చేస్తానో చూడండి అట్లా చూ చూడం ఎట్లా చేస్తానో మంచి చేస్తున్నానా లేదా చూ అబ్జర్వ్ చేయ్యండి మీరు
తప్పకుండా అండి చూస్తాను అబ్జర్వ్ చేస్తా
ఉమ్ ఇంకా మా అమ్మ కోసం చీర కొన్న మా నాన్న కోసమేమో మా నాన్న కుట్టించుకున్న బట్టల షాప్ దగ్గరకి వెళ్ళి మరీ కుట్టిస్తున్నా అనమాట మా డాడీకి తెలివదా ఆ మా ఆ విషం చాలా సర్ప్రైజ్ అయితారు చాలా సర్ప్రైజ్ అయిపోతారు అనమాట అక్కడ అవునా వాళ్ళు కుట్టించుకున్న ప్లేస్ దగ్గరకి వెళ్ళలి మరీ కుట్టిచ్చిన మా అమ్మకే ఆమె కుట్టించుకున్న జాకెట్ ఒక ఆమె కుడుతది అన్నమాట బ్యూటీ పార్ల బ్యూటిషన్ బోటిక్ ఆమె ఆమెనే కుడుతుది ఆమె దగ్గరక వెళ్ళి జాకెట్ ఇచ్చిన మా డాడీకి ఏమో మా డాడీ కుట్టించుకునే బట్టలన్నీ అవునా అండి వాళ్ళు చూసి షాక్ అయితారు ఇవన్నీ మీ మమ్మీకి ఏ కలర్ మా మమ్మీకి మా డాడీకి రెండు సె తి ఏమ్ కలర్ అండి ట్విన్నింగ్ లాగా అ ఇప్పుడ తీసుకుంటున్నారు కదా సేమ్ కలర్ మా అమ్మకు ఏ కలర్ అయితే మా నాన్నకు కూడా అదే కలర్ క్రీమ్ కలర్ రు ఇంకా రెడ్ కలర్ అట్లా తీసుకున్నామండి బాగుంది అవునా హు అంటే ఆ బట్టలకి ఒక ఐదు ఆరు వేల అయినాయండి నా దగ్గర ఎక్కువ పైసలు లేవన్నట్టు సేవింగ్ నేను ఎక్కువ చేసుకోలే మా ఇంట్లో అడగ కుండా నేనే కొనుకున్నా అన్నట్టు ఇవన్నీ అవునండి అట్లా పిల్లలు తల్లిదండ్రులకు ఇవ్వడం వాళ్లు కూడా చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయితరు అవునండి వాళ్ళకి ఎప్పుడైనా కేక్ కోపిచ్చినా కూడా ఫుల్ సర్ప్రైజ్ అవుతారండి ఫుల్ ఆనంద పడతారు కళ్ళలో వాటర్ తిరుగుతాయిడి వాళ్ళకి
అవునండి క
ఆ ఏడుస్తా ఉంటారు అంటే ఇక మనమే కదా చేసేది హు అవును నేను చే అంటే ఒకటే ఒకటే బిడ్డ అన్నమాట నేను వాళ్ళకి నేను చాలా గారభంగా చూసుకుంటారు ఎట్ టైం మంచిగా పెంచిరు అన్నమాట నన్ను అలానే నేను పెరిగిన అవునా అండి హు ఇంకా అండి ఏమన్నా ఉందా విశేషాలు మీ ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉంది ఎండలు ఉన్నాయా అండి
ఆ ఎండలు ఉన్నాయండి బయటికి వెళ్తే పరిస్థితి ఇంట్లోనే ఉంట వే ఎండలు బాగా కొడుతున్నాయి
అవునండి మా దగ్గర కూడా ఎండలు ఉన్నాయండి నేను ఇందాక చీరకి ఇచ్చివద్దామని పోతే ఫుల్ ఎండ అండి అసలు మాసు భయం అవుతుంది బయటికి పోవాలంటే
ఆ అవునండి ఎండ దెబ్బకు వెళ్లడం లేదు
ఆ అవునండి
ఏం స్పెషల్ చేస్తున్నారండి మరి మ్యారేజ్ డేకి
మ్యారేజ్ డేకి మేము పప్పు భోజనమేనండి చికెన్ ఏం చేపము కానీ ఆ పైసలు మాత్రం మా నాన్న ఇస్తాడు నేను ఆ రోజు చెప్తా కట్టండి నా నాన్న మీరే భోజనాల ఖర్చు పెట్టి అని అంట అప్పు ఏముందండి ఆర్డర్ భోజనాలుే పొద్దునని చెప్పాంగానే మధ్య మధ్యాహ్నం వరకు వచ్చేసేస్తాయి భోజనాలు
అవునం ఇంట్లో ఇంట్లో చేయరా
ఇంట్లో అంటే కుదరదు కదండి ఇంతమందికి ఒక యాభై మంది దంకా అయితారు కదా మీరు మీ ఫ్యామిలీ కూడా రండి మీరు తోటి ఇంకా మీ ఇంటికాడ వాళ్ళని కూడా తీసుకు రండి మా మా డాడీ మా అమ్మ వాళ్ళ పెళ్లి రోజుకి
తప్పకుండా అన్ని తీసుకొస్తాం వస్తాము
సరే అండి మరి ఆ సరే అండి